హ
హలో మేడం, నమస్కారం మేడం
నమస్కారమండి బాగున్నా అండి, మీరు బాగున్నారా?
ఏం చేస్తున్నారు?
ఏం లేదండి, ఖాళీయే మీరు?
మే
మీ వాయిస్ కట్ అవుతుందండి మీది కొంచం.
వర్షం పడుతుంది.
వర్షం పడుతుందా మీ దగ్గర?
హ్మ్
అవునా అండి. ఎట్ల బాగా పడుతుంద కొంచెం మామూలుగనే పడుతుందా వాన?
బానే పడుతుందండి.
ఏ ఏంటండి?
అవునా
బానే
ఆ ఏంటండి వాయిస్ విన రావట్లే మీది క్లారిటీగా.
ఏదన్
రావట్లేదండి వాయిస్ క్లారిటీ ఎక్కడన్న సిగ్నల్ ఉన్న కాడికి ఎళ్ళి మాట్లాడండి.
ఒక్క నిమిషం మేడం. ఇప్పుడు వినపడు
ఆ ఇప్పుడు వినబడుతుంది క్లియర్ గా
అవునా ఇది అక్కడ వర్షం గిట్ల ఏమైనా పడుతుందా అని అడుగుతున్నా
లేదండి మా దగ్గర వాన పడట్లేదు కాని కొంచెం వాతావరణం చల్లగా ఉంది
వాతవరణం చల్లగా ఉందా
ఊ అంటే రెండు మూడు రోజుల నుంచి తి వాతావరణం చల్లగా ఉంటుందండి కానీ కొన్ని ప్రాంతాలలో వానలు బాగా పడుతున్నాయి
ఉ పడుతున్నాయి మేడం ఒక రెండు మూడు రోజుల నుంచి ఇక్కడ బాగా
అవునా అండి
ఉ
అంటే ఇట్లా రాళ్ళ వర్షాలకు ఇట్లా ఎప్పుడైనా పడ్డాయా అండి
ఆ మొన్న పడ్డాయి మేడం ఈ పంట తుప్పలాలన్నీ కరాబ్ అయిపోయినాయి మేడం మొక్కజొన్న చెన్లు స్
అవునా
అవును మేడం మీకెల్ల లేదా మేడం అసలు వర్షమే లేదా
లేదండి వాన పడలేదు ఒక రోజు ఉగాది రోజు మాత్రం కొంచెం తుప్పు తుప్పులుగా పడి పడిందండి ఇక అప్పటి నుండి వానేం లేదు గాని వాతావరణం మాత్రం చల్లగా ఉంటుంది అప్పుడప్పుడు ఎండ గొడుతుందండి ఊ
ఏముంది పొద్దులా కొడుతుంది ఈవినింగ్ అయితే మబ్బు చేస్తుంది వర్షం పడుతుంది మేడం
అవునా అండి ఇట్ల అంటే మీ సైడ్ మొక్కజొన్న వేస్తారు అన్నారు కదా అండి మరి కోతుల బెడదా ఉండదా
కోతుల బెడదా ఉండదు కానీ ఇగా రైతులు కావాల ఉంటారు మేడం
అవున
హు
మీకు కాంకులు అయినా అండి మీ దగ్గర మరి
ఆ మాయి మొన్న అయినాయ్ రాళ్ళ వాన పడ్డ పడడం వల్ల కూలిపోయింది మేడం కింద పడిపోయింది
అవునా అవునా ఎలా మరీ కంకులు ఇరిసి
ఇంక ఇరువలే మేడం ఈ వానాలే సరిపోతున్నాయి కదా మేడం
ఉహు
ఊ
ఉహూ
వర్షం లేకపోతేయినా విడిచే టోల్లం కానీ ఈ వర్షమే పడుతుంది రెగ్యులర్ గా
ఏ అవున
ఉహు
ఏట్లా అండి మరి మీరు మిషన్లు యూజ్ చేస్తార ఎక్కువ కంకులు ఇరవడానికి
కంకు కంకులు ఈరవాడని కి అయితే తే మనుషుల తీసుకెళ్తా మేడం ఇది మళ్ళీ అండు అయి పొట్టుతోనే అడగ ఇరుస్తారు ఆ పట్టుతోనే మిషన్లు తొని పడతాం మేడం అప్పుడు జోన్నలు వేర అయితే బెండ్లు వేర అయితే
ఆహా అవునా
నో వాయిస్
ఊ ఇప్పుడు ఇది మార్కెట్ లో మా దగ్గర అంటే కొంతమంది మిసై న్ల తొటి తించుతారండి మేము కొంతమంది మా రాం కులోల్లు పని వాళ్ళని పెట్టి కంకులు ఏర్పిస్తారండి ఇగ ఎవలు వీలుని బట్టి వాళ్ళండి
ఉమ్ఉ
ఇప్పుడు మక్కజొన్న రేట్ ఎంతన్న ఎంతతుందో తెలుస్
రోం మాక్ ఇక్కడ రోండు వేల్ నడుస్తుంది మేడం రెండువేల్ రెండొందల్ దాంక
ఓ అవునా
ఉమ్ మి దగ్గర మేడం
మాకి నా తెలివదండి
అవునా
మ్మ్
మాగరో నడుస్తుంది మంచనే మేడం. ఎండలు కూడా బాగావాడ్తాయ్ ఇక్కడ
ఉమ్ ఇంకేమైన్నా పంటలు ఎక్కువగా వేస్తరా ఇంకెక్కువ ఏం ఏస్తరు
పత్తి ఎస్తరు మేడం వానకాలం అయితే పత్తి కూరగాయలు బాగా పండిస్తారు మేడం
ఓహో నా
ఉమ్
ఉహూ
కురగాయలు బాగా పండిస్తారు
ఎక్కువ ఆగుకూరలు పండిస్తారా అండి లేకపోతే టమాటాలు వం
అన్నీ ఆల్స్ పండిస్తారు మేడం మిరుప తోటలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఇడ
ఉమ్మ్ మ్మ్ అవున్ ఈ సంవత్సరం మీర్పకి చాలా డిమాండ్ ఉన్నదండి రేట్లు బాగున్నాయ్
అవునవును
మ్ ట్లు మీ సైడ్ పచ్చిమిర్చా లేకపోతే పండుమిర్చి పండిస్తారా
మచ్చిమిర్చి ఎండి ఇది కారం తయార్చేస్తర్ కాద మేడం
ఊహు
దాన్ని ఏమంట్రో నాక అంత ఐడియలేదు గానీ అదయితే బాగా పండిస్తారు
ఓ అవునా
తోటా అంటరు వర్ తోట్
మ్ ఉహు ఉహు
ఉమ్
ఇంకా ఇది మీకు ఎక్కువ పశువులు గిట్లే ఏమైనా ఉన్నాయా
దాల్ అర్థంగాలే
ఏమన్నా బర్రలు ఎడ్లు ఇట్లాలాంటివి మీకు ఉన్నాయా అంటు
మేకలు ఉన్నాయి మాకు రెండు కుక్కలు ఉన్నాయి మేడం
ఆ నా మీరు జంతు ప్రేమికులున్నట్టున్నది అన్నిటిని బాగా పెంచుకుంటున్నారు కదా
ఉమ్ నా లవ్ డాగ్ మేడం మా పప్పి అన్గాను పప్పీస్ కుక్క పిల్లల్నీ పాప్స్ అంట్ర్ కదా కుక్కల మావెంచుకుంటాం మేడం
య ఆవ్నా
మీకు ఇష్టమైన జంతువులు లేవ మేడం
ఆ ఉన్నాయండి కానీ మేము ఎక్కువ ఎప్పుడు కుక్కలంగిట్ల పెంచు కోలేదాన్ని
నవునా
మ్మ్
మ్మ్ హు
కానీ ఎక్కువ కుక్కలకు విశ్వాసం బాగుంటుందండి వాటిని వెచ్చుకుంటే మంచిదే
ఎంచుకోవాలి మేడం నోరు నోర్ నోరని పశువులను మంచుకుంటే మనకు పుణ్యం మేడం
అవునా
ఉమ్
ఉమ్ మా కుక్కలకు విశ్వాసం బాగుంటదండి
ఉ ఉమ్
కానీ వాటికి ఏదన్నా అయితే తట్టుకోలేం కదా బాధ అందుకే వాటిని పెంచుకోమండి దూరంగా ఉం టా వాటికి
అవును మేడం ఏమనైతే తట్టుకోలేము ఎందుకంటే
ఉ ఎంత ప్రేమతోటి పెయించకో ఆ ఎంత ప్రేమ తో పెంచుకుంటాం కాబట్టి
ఉ ఉమ్
ఇంకా అండి మీరు ఏమైనా వాకింగ్ ఇట్లా చేస్తారా ఎక్ససైజ్ అట్లా ఇట్లా
ఉమ్ వాకింగ్ చేస్తాం మేడం వాకింగ్ చేస్ స్తాం మార్నింగ్ చేస్తాం ఎప్పుడు చేస్తాం ఎక్సర్సైజ్ కూడా చేస్తాం మరి
ఓ అవునా మేం వేలం మం మా దగ్గర ఇట్లా ఏం ఉండవు మరి గ్రౌండ్స్ ఇట్లా లాస్ట్ మినిట్లో దగ్గరలో ఉండవండి
ఉహుం
దగ్గర ఉంటాయండి ఏదన్నా గ్రౌండ్ ఉండదా అండి పార్కులు గిట్ల ఉ ఉ ఉమ్
చేయాలి మేడం ఆరోగ్యానికి మంచిది కదా వాకింగ్ చేస్తా
ఓ అవును ఆరోగ్యానికి చాలా మంచిది వాకింగ్ చేయడం వల్ల హు ఇక మన బాడీ లోని క్యాలరీలు ఇట్లా తగ్గిపోతాయండి
నది ఫార్వా ఉంటది మేడం వాకింగ్ చేస్తే
ఉమ్ డైలీ వాకింగ్ చేయడం వల్ల కూడా మెంటల్ ప్రెషర్ స్ట్రెస్ గిట్లన్నీ తగ్గుతాయి బాగా
ఉ హుం
ఉ
చేయాలి
ఆ హెల్త్ కి చాలా మంచిదండి వాకింగ్
అ
ఉహు ఇంకా అండి
చెప్పాలి మేడం మీరే
ఉహు
ఏ జాబ్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నాయి మేడం
ఆ జాబ్ ఎ ఇంట్రెస్ట్ అండి నాకు
ఉ
అంటే మీర ఏమైనా ప్రిపేర్ అవుతున్నారా అండి జాబ్స్ కి గవర్నమెంట్ వాటికి
కావాలి కావాలి మేడం అయితున్న
ఉమ్ అంటే జాబ్స్ సండే ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ మంచిగా ప్రిపేర్ అయితేనే వస్తదండి మళ్ళీ గట్టిగా ప్రిపేర్ రావాలి అంటే ఖచ్చితంగా జాబ్ కొట్టాలి అనే ఉద్దేశంతో అట్లా అయితేనే మనం ఏ పని ఉన్నా కాని పక్క వెట్టుకొని చదువుకొని ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టేంత సత్తా ఉంటది కదండీ
ఊ
కొన్ని పోర్షన్ ప్రిపేర్ అయ్యి మళ్ళీ పక్క పెట్టి మళ్ళీ ప్రిపేర్ అయితే మనకు దాని మీద అంతే ఇంట్రెస్ట్ ఉండదు మనం కొట్టలేము జాబ్ ని
అవును మేడం
ఊమ్ మీరు ప్రిపేర్ అవుతున్నారా అండి జాబ్స్ కి మీరు చదవతరాండి బుక్స్ ని
ఊ చదువు తాము మేడం
ఊహు జనరల్ నాలెడ్జ్ ఇ ఫాలో అయితరా డైలీ
ఆ ఐతం మేడం జనరల్ నాలెడ్జ్ బుక్స్ ఆ అయితం మేడం
ఉ
వెటిమీదన్న ఇంట్రెస్ట్ ఉందా,
ఆ జెనరల్ నాలెడ్జ్ ఐతే ఇంట్రెస్టే అండి డైలీ న్యూస్ ఇట్లా ఫాలో అయితామండి
ఊ
ఊమ్ ఇంకా గవర్నమెంట్ జాబ్ అంటే ఇగ ప్రిపేర్ అవ్వాలంటే కొంచెం ఓప్కి ఎక్కువ ఉండాలండి, ఎంత టైం అయినా సరే నేన్ గొడతా అనే సంఘటిం విశ్వాసము ఉండాలి. ఊ చుకున్నారా అండి ఇప్పుడు వచ్చింది గదా ఓటీయార్ చేపిచుకోవాలి అని
అందరం అల్లా చేయించుకోవాలి మేడం,
అవునా ఇప్పుడు ఓటీఆర్ అవ్వట్లేదు క దా అండి సర్వీస్ కొంచం
ఎట్లనో చేపిచుకోవాలి మేడం తొందరగా చెప్పించుకోవాల
మళ్ళీ జాబ్స్ అప్లై చేసుకోవడానికి ఉండదు కాదా ఇబ్బది అయితది.
మీరు మేడం చేపిచుకున్నారా,
ఆ నేను చేపిచుకున్నా అండి ఒ టి యార్
ఊ
ఆ హలో
చెప్పించుకోవాలి మేడం, మీరు ఎందుకంటే జాబ్స్ మీద ఇప్పుడు జాబ్స్ మీద ప్రిపేర్ కావాలి గవర్నమెంట్ జాబ్స్ మీద,
ఊమ్ అయి లాస్ట్ డేట్ వచ్చింది. కదా అండి మళ్ళీ ఓటీఆర్, ఓటీఆర్ కాకపోతే ఏట్
ఇన్ని రోజులు కొంచెం టైం లేక చేపియలే మేడం చేపిచుకుంటా మేడం,
అవునా ఓకే సార్ మరి
హలో
ఓకే అండి
హలో
ఆ ఓకే అండి సరే మరి
ఓకే ఓకే మేడం